హలో
హలో
హా ఏం
హాయండి శుభ సాయంత్రం
శుభ సాయంత్రం ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే హ్యాపీ తీస్ తగాను ఇలా రోడ్డు పైకి వెళ్ళాను రోడ్ పైన కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారు ఏదో సంథింగ్ ఏదో విషయం పైన మాట్లాడుతున్నారు నేను అదే పక్కకు ఉన్నాను ఇట్లా మీరేం చేస్తున్నారా అండి
ఇప్పుడు సాయంత్రం చిానికి వంటలు తయారు చేస్తాారు సున్నా
ఆ ఎప్పుడు వెళ్ళొచ్చారండి మీరు కాలేజ్కి వెళ్తారా మీరు
అవునండి వాళ్ళ కాలేజ్కి వెళ్ళొచ్చిన వాళ్ళ వచ్చేసరికి నేను మార్ మార్నింగ్ నైన్ కి వెళ్ళినా అండి వచ్చేసరికి ఫోర్ అయింది
ఆహా మార్నింగ్ నైన్ కి వెళ్ళారు వచ్చే వరకు ఈవినింగ్ ఫోర్ అయిందా అండి
అవునండి
ఆ ఇంకా ఈ రోజు ఎలా గడిచినదండి బాగా గడిచినదా
అవునండి రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయ అన్నారుయితే అయితే ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసినాక చదువుకోవాలి కొంచెం
చేంక చదువుకోవాలి సరే అండి అయితే ఇప్పుడు ఏం చేశారండి ఉదయం ఏం చేశారండి వంట మీరు
మార్నింగ్ గోబ బ టమాటా అండినామండి ఇప్పుడు ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం
ఇప్పు అదే తీసుకొని వెళ్లారా అండి గోబీ టమాటో నేను మధ్యాహ్నం వచ్చేసి కోడిగుడ్డు ఎక్స్ తను నచ్చేసి ఏ ఫ్రై ఆ చెప్ చెప్పండి చెప్పండి వింటున్నాను మీరు చెప్పండి నేను న్నా మీరు చెప్పండి మీరు చెప్పండి బాక్స్ లో ఏం తీసుకుొని వెళ్ళారు మీరు చెప్పండి నేను వింటున్నాను
నిేను బా బాక్స్ లో చిక్కుడుకాయ టమాటా తీసుకెళ్ళి నా అండి
బాక్స్ లో చిక్కుడుగాయ టమాట తీసుకెళ్ళి ఎగ్ ఫ్రై చేస్తున్నారా మేము మధ్యాహ్నం ఎగ్ ఫ్రై చేస్ చేశ అండి ఇంట్లో ఇప్పుడు వచ్చేసి అతే మన చికెన్ తెచ్చాను చికెన్ చేస్తున్నారు
మీకు ఐడియా ఉందా అండి వంటలు చేస్తారా మీరు
మాకు ఐడియా లేదండి మీరు మీకు అవగాహన ఉన్నదా అండి
అవునండి
మీకు మీక్ కు ఏ ఏ కూర పైన ఎక్కువ అవగాహన ఉన్నది అండి అంటే మీరు ఎగ్ ఫ్రై మీరు ఎందులో
నేను ఎక్కువ ఎగ్ గ్ ఆమ్లెట్ ఏ చేస్తా అండి
ఆ చెప్పండి
ఎగ్ ఆమ్లెట్ ఏ ప్రిపేర్ చేస్తా అండి
ఎగ్ ఆమ్లెట్ బాగా చేస్తారా అండి మీరు ఎగ్ ఎగ్ ఆమ్లెట్ బాగా చేస్తారా అండి మీరు అ అద్భుతంగా ఉంటదండి గ్యా ఎగ్ ఆమ్లెట్ అసలు ఎంత బాగుంటాదో తెలుసా అండి అద్భుతంగా ఉంటుంది ఎగ్ ఎగ్ ఆమ్లెట్ చేసే వ్యక్తులు కావాలే కాని ఎగ్ ఆమ్లెట్ గానీ ఎగ్ కర్రీ గానీ అస్ కదా అద్భుతం అండి
అవునండి ఎగ్ తోటి అసలు ఎన్ని వెరైటీస్ చెయచ్చు బ్రెడ్ ఎగ్ ఆ ఆది అని బ్రెడ్ ఆమ్లెట్ మరియు ఎగ్ కర్రీ ఎగ్ పులుసు ఎగ్ నీ మనం ఎన్నిట్లో వాడతామండి బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి డిన్నర్ కి మీరు ఎప్పుడన్నా ఎగ్ ఆ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారా అండి
బ్రెడ్ ఆమ్లెట్ చాలా తక్కువ అండి ఎప్పుడో ఎప్పుడైనా హోట తులసులో తింటాను మీకు తెలుసా అండి ఎలా చేయడం బ్రెడ్ ఆమ్లెట్
అవునండి మనం ఫస్ట్ బ్రెడ్స్ తెచ్చుకోవాలి మార్కెట్
అవునండి
నెక్స్ట్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బ్రెడ్ ప్యాకెట్ ఒక్కటి మరియు టూ ఎగ్స్
ఉ
టూ టూ త్రీ ఎగ్స్ ఆ తీసుకోవాలి నెక్స్ట్ స్ట్ పచ్చమిరపకాయ ఉల్లిగడ్డ నెక్స్ట్ స్పైసస్ స్పైస్ లో ఆ మీరపకాయ మస్ మసాలా పసుపు ఉప్పు ఇట్లా కొన్ని స్పైసెస్ తీసుకోవాలండి నెక్స్ట్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఎగ్ ఆ ఆమ్లెట్ బ్యాటిల్ ప్రిపేర్ చేసుకోవాలి బ్యాటిల్ ప్రిపేర్ చేసుకున్నాంక బ్యాటర్ ఎట్ల ప్రిపేర్ చేస్తారంటే ఫస్ట్ ఒక గిన్నెలో అనేవి కొట్టేయాలండి త్రీ ఎగ్స్ కొట్టేసిన్ తర్వాత కొంచం ఆయిల్ ఎయ్యాలి ఆయిల్ ఏసిన తర్వాత దాని మీద్ నుంచి ఆ ఉప్పు ఏయాలండి ఉప్పు వేసిన తర్వాత పసుపు కారం స్పైసెస్ మసాలా ఇవన్నీ వేసు మంచీగా మిక్స్ చెస్కోవలండి మంచి ఫోర్ ఫైవ్ మినిట్స్ దాకా మిక్స్ చేసుకున్నాం అంటే ఇట్లా పైన ఫోమ్ లాగా వస్తదండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చిన్నగా ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసు
పచ్చి మిరపకాయలు ఎలా కట్చేస్తే బాగుంటదండి చిన్నగా కట్ చేయాల లేకపోతే పొడుగూ పొడుగ కట్ చేయాల
లేదండి చిన్నగా రౌండ్ చేస్తే ఏమన్ ఆ అంటే అది చిన్నగా టేస్ట్ లో అందులో కలిసిపోత అన్నట్టు మనకు అంత టేస్ట్ ఏర్పడదు
ఎన్ని మిరపకాయలు ఏస్తరండి మూడు కోడుగుడ్లకు
రెండు మూడు చాలండి చిన్న చిన్నగా కట్ చేస్తే అవే ఎక్కువ అయిపోతాయి అన్నట్టు
అవునా అండి ఆ చెప్పండి వింటున్నాను
అవి కట్ చేసుకున్న తర్వాత అందులో ఏస్తాం కదండి వేసిన తర్వాత నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి బ్రెడ్ ని మనము ఇట్లా ట్రయాంగిల్ షేప్ లోనన్నా కట్ చేసుకోవచ్చు లేకపోతే స్క్వేర్ షేప్ లోనన్నా చేసుకోవచ్చు అండి అయితే మనం కట్ చేసుకున్న తర్వాత
ఆ ప్యా ప్య ప్య ప్యాన్లో చేస్తే బాగుంటద అండి కడాయిలో చేస్తే బాగుంట ఎందులో రుచికరంగా ఉంటదండి
నాకు తెలిసి ప్యాం మీద అయితే కంఫర్టబుల్ ఉంటుంది అనుకుంటా అండి అవి తీయడానికి గానీ అట్లా
భార అఔ
పెట్టిన పన్ మీద కొంచెం ఎం ఆయిల్ అన్నా గి అన్నా పెట్టాలండి అప్లై చేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ దాకా ఇకా ప్యాన్ హీట్ కావాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా హీట్ అయితాయి కదండి అప్పుడు మనము ఆ ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ ఏం చేస్తామంటే మనము ఈ ఎగ్ ఆమ్లెట్ లో ఇట్లా ము మంచి తీయాలండి తెస్తాం కదా అంటే దాని మీద ఎగ్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేయాలి
ఆహా
ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకుంటాం కదండి దాని మీద ఆమ్లెట్ అనేది ఫస్ట్ కొట్టాలండి కొట్టేయాలి మనం ఈ బ్రెడ్ స్లైసెస్ ఒకసారి అందులో ముంచ ఏమైతుంది అంటే టూ సైడ్స్ మంచిగా పట్టుకుంటది బ్రెడ్
ఆ ఓకే కొంచెం ఉంచాలా అండి అలా
ఆ ఒక్కసారి అట్లా ముంచితే మంచిగా
ఆ రుచికరంగా ఉంటుది సరే అండి చెప్పండి
నెక్స్ట్ ఆమ్లెట్ ఆ ప్యాన్ మీద స్ప్రెడ్ చేసింది తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ ఆ ఆమ్లెట్ మీద పెట్ట
అవునా
పెట్టిన తర్వాత ఈ ఆమ్లెట్ తిప్పేసుకోవాలండి మంచిగా అది ఫ్రై అయినాక తిప్పేసుకో కుాం కదా తిప్పేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ టోస్ట్ కూడా మంచి బ్రౌ కలర్ వచ్చేదాకా చూడాలండి చూసిన తర్వాత నెక్స్ట్ మన బ్రెడ్ ఆమ్లెట్ ఇక దించుకోవచ్చండి అది బ్రెడ్ ఆమ్లెట్ ని మంచిగా ఫోల్డ్ చేసి తీయాలానటు స్లైస్
పైన ఎలా అంటిడి మరి ఏమన్నా వేస్తారా మలా అంటే గార్నిష్ కొరకు ఏమన్నా ఇస్తాండికా ఆ
ఉప్పు కారం జల్లుకోవచ్చండి
దాని అటాచ్మెంట్ ఇంకేమ సాస్ అలా ఏమ తీసు
ఆ మనం సాస్ తోటి కూడా తిన లేకపోతే మనం అది ఉట్టిగా తిన్నా కూడా బానే ఉంటుంది
ట్టే ఇప్పుడు మీరు చెప్పారు కదండి ఒకవేళ అలా ఆమ్లెట్ కాకుండా కూడా దానిలో మసాలా వేసి కూడా చేసుకోవచ్చా అండి అంటే ఆ సంథింగ్ అది మన ఆలుగడ్డ ఆలుగడ్డ చేసి చేస్తారు కదండి అలా చేసుకోవచ్చా అండి
అవునండి దాన్ని శాండ్విచ్ అట్లా అంటారుండి అది ఆమ్లెట్ కాకపోయినా కూడా పొటాటో మంచిగా ఉడకబెట్టి తర్వాత దాన్ని ఇట్లా గ్రైండ్ చేశాన్న లేకపోతే మెత్తగా బట్టి దానిలో మనం ఇంకా ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిరపకాయలు ఉండే చూడండి అవి కూడా వేసి టీ తానేం బ బ్రెడ్ స్లైసాస్ మీద పెట్టి కూడా మనం సేమ్ ప్రాసెస్ గా చేసుకోవచ్చండి అది సాండ్విజ్ అని అంటారు అండి అందులో మనం టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చ అండి టేస్ట్ కోసం
టొమాటో కూడా యాడ్ చేసుకో కోవచ్చు అది బా బాగుంటద అండి టేస్ట్ అలా కూడా
చాలా బాగుంటందండి అవి కూడా బ్రేక్ఫాస్ట్ కోసం మనం తినొచ్చండి అది హెల్తీ కూడా మనం బయట తినే ఫుడ్ కంటే అది చాలా హెల్తీ అండి
సరే మీకు మ్యాగీ చేయడం వచ్చా అండి మ్యాగీ
అవునండి నాకు చాలా ఇష్టం మ్యాగీ అంటె
మ్యాగీ ప్రాసెస్ కొంచెం ఒక ఆ చి చిన్నగా చెప్తారా అండి
అవునండి ఫస్ట్ మ్యాగీ టూ మినిట్స్ లో అవుతు అనింటారు అది ఈజీ రెసిపీ అండి అయితే మ్యా దిన్ని ఫస్ట్ తెచ్చుకున్న తర్వాత అవి ప్యాకెట్స్ నుంచి తీసిన తర్వాత అది ఉంటది కదండి వైట్ కలర్ మ్యాగది
అవును
దాన్ని వేడి నీళ్ళల్లో ఒక టూ సెకండ్స్ నా టూ మినిట్స్ నానబెట్టాలండి నేనైతే నానబెట్టే చేస్తా చాలా మంది ఊడకబేడతారు ఉడకబెడితే ఏందంటే అది మెత్తగా అయిపోతుంది అన్నట్టు ఇది వేడి నీళ్ళలో నానబడితే కొంచం క్రంచి క్రంచి క్రి క్రిస్పీ ఉంటది అన్నట్టు
అవునండి
ప్యాన్ పెట్టి ఆ దాంట్లో మనం ఆయిల్ వేసి ఒక టూ టేబుల్ స్పూన్ దాని మీద ఆ చిన్న కట్ చేస్ న్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవి గార్లిక్ నెక్స్ట్ అల్లము ఓన్లీ అల్లం పేస్ట్ ఏయద్దండి ఓన్లీ అల్లము చిన్న చిన్నగ్ కట్ చేసుకున్నయి టమాటోస్ ఇల్లా ఇవన్నీ వేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత మనకు నచ్చినవి ఏవన్న వేసుకోవచ్చు అ కార్న్ కూడా స్వీట్ కార్న్ది ఇట్లా అవన్నీ కొంచం టేస్ట్ యాడ్ వస్తది అది ఎగ్ ఆమ్లెట్ అయిత్ తదండి ఇది నార్మల్ వితౌట్ ఎగ్ది కూడా చేయొచ్చండి. నేను వితౌట్ ఎగ్ది చెప్తున్న అయితే అది చేసిన తర్వాత ఈ ఎగ్ మనం మనం ఫస్ట్ మ్యాగీ తీస్న్నాం కదండి ఆ మ్యాగీని దాని మీద వేసి ఒక టూ సెకండ్స్ మంచిగ ఫ్రై అయ్యిన తర్వాత ఈ మసాలాస్ ఉంటాయి కదా మ్యాగీ మసాలా అవి దాని మీద వే వేస్తేస్తే ఒక టూ సెకండ్స్ మంచిగా కలుపుకుంటే టేస్టీ టేస్టీ మ్యా గీ రెడీ అండి దాని మీద మనం కొతీమీర కూడా చల్లుకోచ్చు.
మీ మీరు చానా అద్భుతమైన సమాచారం ఇచ్చారండి. మీతో మాట్లాడి చానా సమాచారం నేను తెలుసుకున్నాను. నాకు మీరు కాల్ చేసినందుకు
థ్యాంక్ యూ అండి బాయ్